నెట్ లేదా మే ఉ మల్ల అదింకేమి
ఇంకేమి ఇంకేమి అది
కేరళ మూవీ జూసావ
ఏమ్ మూవీ
కేరళ కేరళ
ఈ సాయి పల్లవిదా
కేరళ మూవి సాయి పల్లవి ది కాదు కేరళ వన్ను కేరళ తొ
ఆహా చూడలేమే ఫస్ట్ టైం ఇంటన్ ఫస్ట్ టైం ఇంటన్న నేను
లాలో అంటే మనకి ఆ ముస్లిమ్స్ తక్కు గదా వాళ్ళ్ ఏమంటే ముస్లిమ్స్ అంతా ఎక్కువ చే త్యాల్లనేసి టి హిందూస్ అమ్మాయిలని ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకొని ఒకటి కాదు రెండు గాదు చాలా పెళ్లిళ్లు చేసుకొని వాళ్ళని ముస్లిమ్స్ తో కన్వర్ట్ చేసేద్దామని జూస్తారు అట్లా చేస్తా ఉంటే వాళ్ళకి ఆవుకూర అవన్నీ తినిపి స్తారు ఒక అమ్మాయికి ఫుల్ గా దింటారు ఎందుకు దింట్రు
ఈ క్యారళలో తింటారమె
మే చెప్పే దాక ఇనిమే
నాకి సెట్ చెయ్ ఒకసారి
ఆ స్టోరీ చెప్తాన్న చూస్తావేమోనని ఇంకా అవన్నీ తింటంటరా వీడు ఒక ఇండియన్ ఒక అమ్మాయికి ఇండియా అంటే చాల ఇష్ ష్టము ఎంత ఆ అంటే ఎంతంటే చెప్పలేన్ కొంతమంది దేస్ భక్తి ఎక్కువ ఉంటుంది కదా అన్ అంత ఇష్టము ఆ అమ్మాయికి అస్సలు ముస్ స్లిమ్స్ అన్నా ఎవ్వరన్నా పడదు ఓన్లీ హిందూసు ఇండియన్సే అంతే ఆమె కీ ఉండేదా వాడి ట్రాప్లో పడుతుంది వాళ్ళు అమ్ అమ్మాయిని ఎంత బలవంతం చేద్దామన్నా కూడా ఆమ్ అమ్మాయి ఒప్పుకోదు కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఆవు కూర మొత్తం కుక్కేస్తారు నోట్లో వేసి ఆ అమ్మాయి నేన్ తినను తిననాని గట్టిగా ఏడుస్తుంది.
అంటే వాళ్ళక్ ఎట్ట తెలిసింది ఆ పిల్ల తిందు అని
విను ఆ అమ్మాయి దేశభక్తి ఎక్కువ
ఆ
ఆ ఇంకా విడువే బాగా ఆ అమ్మాయికి అట్లా చేస్ అంటారా ముస్లిం అంటే వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి కదా వాళ్ళు ఏ అట్ల ఇట్లా అయ్యుంటే ఒక అమ్మాయి ఫస్ట్ వైఫ్ కి తెల్స్ పోతుంది ఇట్లా వీళ్ళంతా చేస్తున్నారు అని తెలిసి తెల్స్ పొయ్యి ఇంగొక అమ్మాయినన్న కాపాడదాం అనేసి ఒక సెకండ్ వైఫ్కి వాళ్ళు చెప్తా ఉంటరు. ఇలా చేసుకోవో వద్దు అని చెప్పి అయినా కూడా వాళ్ళు నమ్మరు ఎందుకంటే చాలా బు నమ్మేసి ఉంటరు కదా దాని వల్ల ఎక్కువ నమ్ నమ్మారాన్మాట ఏమో ఉంటే చె న్నారేమో అందుక మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా టార్చర్ పెట్టడము అలా చేస్తారు వాళ్ళని మళ్ళీ ఇంకొక అమ్ ఆ లేదు
హ్మ్
ఓ మళ్ళీ ఒక రూమ్ లో యెశెసి ఉంటాయి ఈ అమ్మాయిని ఒక అమ్మాయి తప్పించుకొని పోతుంది పోలీసుల్ చప్ చెప్పడానికి ట్రై చేసింది ఇదంతా రియల్ స్టోరీ కేరళ లో జరిగింది. ఎప్పుడు తెల్సా ఇదా ఆగిం ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకో, టెన్ ఇయర్స్ బ్యాకో ఇది పోలీసుల కనిపెట్టి ఆపారు. అంతకు ముందు అంతా ఇది జరుగుతానుందంట కేరళ వన్ ఉంది కేరళ ట కూడా ఉంది
చూస్తలే ఈ రోజు
మీ సహన్ లే కొ ఇ
ఈరోజు చూస్తాను
చూడు చూడు వాల మ
ఆ
తౌగితే జీరియల్ పిచ్చదనా ఇం ఏమ
ఇంకేం లేమ్ మరి చెప్పాలా అసైన్మెంట్ రాసినావా స్టార్ట్ చేసినావా
నాకు కాదు నా పిల్లలకు నేను అడిగింది
మరి నీకని చెప్పినావు కదా మే ఓ రక్షణకున్నాాము
నాకు ఎందుకుమే మాకి ఇంకా ఈయనే ఈ లో సబ్జెక్ట్ కూడా ఏమన్నా అడిగితే మీకు ఇంకా ఆన్సర్ లేవు ఒకేసారి అప్పుడు పెడతాం నేను
స మీకు క్వశ్చన్ బ్యాంక్ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకోమంటారా
ఏడు మ
ఆ మీ క్వశ్చన్ ఆన్సర్ పీడిఎఫ్ లో పెట్టి అది చదువుకోమంటారా క్లాస్ అట్లా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటున్నా
ఎక్ వా
ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఏ
అ అర్ధం గల
తమిడు
వయిస్ కొంచెం కట్ అవుతుంది
తమిళ్ తమిళ్
తమిళ
వాళ్ళకి తెలుగు రాదు నాకు తమిళ్ రాదు
మా డిపార్ట్మెంట్ పేసిస్ కలుస్తారా అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా మీకు అంటను
ఏది మారి ఒప్పలితం
అంటే మాది వేరు కదా మా నుంచి వస్తారేమో
ఆహా కాదు మా వాళు మా దాంట్లోనే చాలా వరకు వంద కావ
మీవోలు ఒక తమిళ ఉన్నారు
ఫకల్టీ మొత్తం తమిళళమ్మా
నా కూడా వాళ్ళే అంటే కొంచెం మా డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎక్కువ తమిళ వాళ్ళు అంటారు మీ దాంట్లో కూడా వాళ్ళేనా అని అడుగుతున్నా.
ఆ లేదు
ఆ
ఇంకో సారి అయితే ఓకేమా ఏమ దసలు
ఆ అ మా ఏద చెప్తారు ఆ ఆయన వసేసారు. మీ ఎల్ అర్ వచ్చింది ఒక రోజు ఎస్ఎస్ క్లాస్కి.
సి
వచ్చి వస్తే ఆయన ఏదో చెప్తా అంటే ఇట్లా నన్నుందరూ తప్పుగా అర్థం చేసుకుంటారమ్మా నేను చాలా మంచోన్నీ అని అన్నాడు.
తప్పుగా అంటే ఆ తప్పుకు అర్థం చేసు
అవును సార్ మీరు చాలా మంచోళ్ళు సార్, మీలాగే ఉండాలి సార్ ఫ్యాకల్టీ అంటే. అంటాందా పిల్ల
ఆపిల్ల ఎప్పుడు లేస్ ఏం అ డగ లేదు తెలుసా
ఆపిల్ల అంతే ఈ రోజు, అక్కడ అహ ఈరోజు అక్కడ పాప్ కూర్చోని జూడు, మైక్ లో లంచ్ చేయ్యకూడదు అని చెప్పింది జూడు
ఆ
ఆపిల్ల ఎంత ఓవరాక్షన్ చేసింది తెలుసామే, ఆ చానా ఎంత
ఇ మారూమేట్ మే సామి
ఎంత ఓవరాక్షన్ జేసింది తెలుసా మే స్సామి ఆ పిల్లా
ఆ పిల్లా బ్యాంగ్ళూరు లో ఉన్నప్పుడూ రూమ్మేట్ ఆపిల్ల ఇంగో పిల్ల ఇద్దరూ, మా ఇద్దరూ ఏమ్ తేడా తెలుసా వాళ్ళు కూడా తేడానే. ఒక బిసిట్తో దూరుకుంటారు బుద్ధి కన్నాని ముద్దు పెట్టుకుంటారు ఏం చేస్తారో తెలియదు.
ఆ ఆ
హ మా మా ఓన్ లో ఏమంటే ఎక్రిస్తారు మీ రూమ్మేట్స్ బాగున్నారా. ఆ బాగా కలిసిపోయారా వాళ్ళ లోకమే వేరు స్వామి.
ఆ అమ్మలు అట్ట మరి గోరంగా వుండరు
అన్న
కదా మీకులా అంటే మీకు లెక్చరర్స్ బానే ఉంటార మే.
సేఫలా ఫ్రెండ్లీగనా.
ఆ ఫ్రెండ్లీగాంటార టార్గెట్ చేస్తారా లేకపో
అన్ని ఉండాయి
అ
కానీ మంచిఓల్
అంటే పార్షాలిటీ ఏమి చూపిరు కదా. మా దాంట్లో అందరూ ప
ఉండేది
మే మాదాంట్లో అందరు పార్షాలిటీనేమే ఎట్ట తెలుసా అమ్మాయిలు బావుంటే లేడీస్ టీచ్ అమ్మాయిలు కొంచెం ఇదిగా అట్లుంటే జెంట్స్ టీచర్స్ బా మాట్లాడతారు మే వాళ్ళతో
పట్లేదమ్మా
మ కట్టేమె. వాళ్ల్ బాగున్నారన్కో వాళ్తో బా. ఆ అం గా కొంచెం బ్యూటీగా. తెల్లగా ఎలా మాట్లాడ్తార్ మే. మళ్ కొంచెం యావరేజ్గుండే వాళ్తొ ఒక్లా మాట్లాడ్తరు ఏం బాలేనోళ్తో ఒకలా మాట్లాడ్తరు.
మాకు ఒక మ్యాడంముంది మాక్ సబ్ హెచ్ఓడి అన్మాట హెచ్. ఓడి ల్యాక్పోతే ఆ హెచ్ ఓడి. ఆమె రికార్డ్ కరెక్షన్ తిప్పి. చింది నాకు ఇంగొక ఆ ఒక అమ్మాయ్కి. అబ్బాయ్లకి మాత్రము. తరతరములకు కలెక్షన్ జేస్తాంది. అమ్మాయ్ల్ని మాత్రం మమ్మల్ని వారం రోజులు అన్ని . నాక్ బూతులోస్తాయ్ ఆమెన్ తల్చుకుంటె తెల్సా అబ్బాయ్ల్కై ఎంత పులిహోర గలుప్తుందంటే అంత పులిహోర గలుప్తుంది దె.
సేమ్ మాగ్గూడొకటుందట్టె. ఆ మొయ్ ఆ అసలు క్లాస్లో గుడ మే అమ్మాయ్ల్. రాదు అబ్బాయ్ల్ దగ్గరే నిల్చుకోంటది మాక్. కేమన్న డౌట్లుంటె గూడ మా దగ్గర్కి రాన్. నెరాదసల్కి. వాళ్దె దగ్గరే ఉంటది వాళ్ దగ్రే తిరుగుతాంటది అసల్ రానే రాదు. మల్ల ఆమ్ సబ్జెక్టేం రాద్ బొక్క. ఊర్కేయాక్టింగ్ జేస్ ఉమ్ అసలామె చెప్పే ఓవరాక్షన్కి సబ్జెక్టేముండద్ గాని ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుదాడ.
ఉమ్
ఊమ్. మీ హెచ్వోడి మంచిదేనా.
మంచిదే
ఉమ్ మా హెచ్వోడి ఉమ్. అంటె మీ నీకు నువ్ బాగ నోటెడామ్కి.
తెలుస
ఎట్లా.
అంటే వన్న మె బైక్ మ క్లాస్లో గర్ల్సెక్కువ ఐడికార్డు లేదు నాది .
ఐడి కార్డ్స్.
చ్ దేనిక్పొయిన మేమిద్దరము. అవునండీ
ఉమ్ ఒక పాప మాట్లాడిచ్చినవ ఆ పాప ఆటున
నా పక్కన నజూడ
ఆ అదే అప్పాప్పా ఆ ఆ
మా మా ఫ్యాకల్న్ ఐడి కార్డు లాకమ అట్ట స
మీ అమ్మాయిలు కూడా లాక్కని పోతారా
ఆ
మీరేం పనులు చేస్తారు అంత
ఏదో ఒటీ పని చేస్తే మొన్న ఏం జరిగిందంటే మాకు పేరునుంది మేము వెళ్ళిపోదామ అని చెప్పి బి బ్యాగ్ ఎత్తుకున్నాం నా బ్యాగ్ ఒకటే ఆ పిల్ల బ్యాగ్ తే దు ఆ పిల్ల బుక్ నా బ్యాగ్ లో పెట్టింది నేనే బ్యాగ్ ఎత్తుకొని వస్తా అంటే సర్ వచ్చినాడు ఏ హ నేను వస్తే ఆ బయటి పంపీడయన నార్మల్ గా చ అంటాడు బోరుగుడుతుంది కదా ఎ తిరుకుంటాంని చెప్పి ఇంకొక బ్యాచ్ వాళ్ళు రెండు కౌన్సిలి ఉన్నాయా బ్యాచెస్ ఆ సెకండ్ బ్యాచ్ వాళ్ళు మేడం పిలిసింద ఎంత అంటే మేము ఫస్ట్ బ్యాచ్ ఆ బ్యాచ్ లో అమ్మాయిలు లేరు సెవెన్ మెంబర్స్ ఎ అమ్మాయిలు మిగతావాలంతా ఇంకా మే మేము కూడా మమ్మల్ని కూడా మేడం పిలిసింది అదే మేడం అని చెప్పేసి మేము కూడా వెళ్లిపోయినమ్ ఈ పిల్ల ఏం చేసింది బ్యాగ్ ఎత్తుకొని వచ్చేసింది బ్యాగేస్కని వచ్చేస్తే ఆయన స్టేజ్ మీద ఉండే ఆయన అబ్బాయిలంతా చూసుకొని పరుగెత్తుకొని వచ్చినాడు నేను చెప్ నా మేల్పోత అ పోమే పోమే ఆయన వస్తానుడు అని చెప్పిన ఈనాలేదు వినకుండా మళ్ళీ ముందరికోచ్చింది. హ్యాండ్ బ్యాగెసుకుని వెల్పొయాడు. బ్యాగ్ తీసుకొని ఐడి కార్డు ఇమ్మంటడు.
మ్
ఇప్పుడ్ లీయేడు నిక్ తెలుగు లో చెప్పాల్నా తమిళ్ లో చెప్పాల్నా ఇంగ్లీష్ లో చెప్పాల్నా హిందీలో చెప్పాల్నా అని అడిగినాడు.
ఉ టెన్ మినిట్స్ అయింది జుడు
మూడు సార్లు అడిగినడు ఐడి కార్డ్ లాగేసినాడు.
ఆ సర్ టెన్మిట్స్ అయితుంది చూడ్వే
ఉమ్
ఉ మళ్ళి వస్త
సరే
ఉ